హొ గులాబ్జామున్ తయారీ ప్రాసెస్ చెప్పు
ఫస్ట్ పిండి తీసుకో పిండి ఉండాలా
ఏం పిండి
గులాబ్జామ్ పిండి
హు మ్ అదేం కంపెనీ తీసుకుందం హు మ్ ఇంకా ఆచి గూడా బాగుంటది అనుకుంటా
ఆ బాగుంటది నెక్స్ట్ షుగర్ ఉండాలా ఆయిల్ ఉండాల ఇల్కుండాలా ఇవి ఐటెమ్స్ ఆ తర్వాత మనకి ఎంత కావలో అంత సరిపడే ఆ పిండి ఉంటదిగా అదే గులాబ్ జామున్
ఎంత కాల్లో ఉండదు ఆ ప్యాకెట్ లో కొంచమే వస్తది
ఆ అంటే మనకి ఎంత ఆ అది మిల్క్ కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేయడం అద్ తర్వాత చిన్న చిన్న బా అ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి
ఓ
ఆ షుగర్ సిరప్ తయారు చేసుకుని ఆ ఆ ఆ నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని ఆ ఆ తర్వాత మనం ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆ బాల్స్ ని కొంచం డీఫ్రై చేసి
హు మ్
ఆ తర్వాత ఆ షుగర్ సిరప్ లో వేయాలి ఇది విధానం తయారీ సింపుల్ జస్ట్ నాకు ఆ పిండి ప్రాసెస్ రాదాక్క కలపడం రాదు ఆ అ లేదు
నాలాగ ఉండు
ఆ నీకు వస్తాద క్
నాకొచ్చు అంటే చపాతి పిండి కలపడం వొచ్చు సేమ్ అట్లనే
అచ్చా నాకు అది ఒక్కటే రాదు
అయ్యో హు మ్ ఇంకేం నాక్ నిజంగా తినాలి అనిపిస్థంది గులాబ్ జమున్
నాకు కూడా పిచ్చి పిచ్చిగ తినాలి అనిపిస్తుం ద్
రేపు చూద్దాము ఒకసారి
మ్ హు సరే
ఎందుకో తినాలి అనిపిస్త
మాకూడా నాకి బిర్యానీ లేకుంన్న పర్లేదు కానీ చికెను కర్రీ రైస్ ఉంటదిగా
నాకు ఏదో ఒకటి తినాలిపిస్తంది
ఆ తర్వాత స్వీట్ ఒక స్ తంసప్ సెట్టు హు మ్ రేపటి వరకు వెయిట్ చేయాలి ఇంకా మనం
మ్మ్
ఇంకా తప్పదుగా మ్
నాకు రేపు ఎప్పుడెప్పుడు అవుతుందా అనిపిస్తాంది రేపు కూడా ఇట్ల ఎండ ఉండకుంటే బాగుండు
అవును అవును అసలు ఈరోజు ఎండనేలేదు ఇంకా ఏం చేస్తన్నారు ఓ మ్
ఏ వాటర్ అని అడగొద్దు నాకు తెలీదు
అబ్బో ఎందుకు అలా
పిళ్ళ ఏ వాటర్ ఇస్థాందో తెలియదు
సట్లైజ్ వాటర్ ఎస్ ఎదో ఇంగ ఇవాళ హ్మ్మ్ ఇంకా
ఇంకా చెప్పాల నువ్వె
నాదేముంది మీరే జేప్పండి ఉమ్ శెటిల్ ఆడుకొని ఆడతే డైలీ ఆడన
మ్యాంగో వచ్చినట్టు ఒచ్చింది మ్యాంగో గూడ తినాలనిపిస్తాంది నాకీ
ఒహ్ నాకు వాటర్ మిల్లిను అన్నీ తినాలనిపిస్తది కవ్
ఏం తినకుండ ఎట్లా తిన్ బతుకుతారు వీళ్ళు అసలు
ఏప్పుడు అర్థం కాదమ్మా ఈ జనాలు ఏం తినకుండ ఎట్ల బతుకుతారో ఏమో
ఉండదు గదా
ఏమో పిచ్చి జనాల్ ఏడున్దేటోలు అట్లీస్ట్ మ్యాంగోస్ గూడా
ఏందో
ఉమ్
యాదైనా అంటార్టికాలో గూడా దొరుకుతాండే ఈడ మాత్రం దొరకవ్
అట్ల దరుకుతయ్
హ్మ్ జాగ్రత్త
అయ్యో థాంక్స్ అండి కొంచం కోల్డ్ లైట్ గా కాఫుంది
సేమ్ అండి నాగూడ
ఉమ్ ఇంకేంటి మండే హెళ్ళాలా కాలేజ్కి
పోవాలగా తప్పదుగా
హ్మ్ వెళ్ళాలి
మా చెల్లి వాళ్ళ కాలేజ్ లో అయితే హ్మ్ ఇది అటెండెన్స్ ఈ మెసేజ్ ఇంటిక్ పోతది ఔటింగ్ పోతే మెసేజ్ ఇంటికి పోతది ఫుడ్ తినకుంటె మెసేజ్ ఇంటికి పోతది
మంది మేలు
మేరు మిగతా అన్న అన్ని ఓకే మెస్ దగ్గర గూడా పెట్ న్నారంట ఫేస్ అ యాప్ స్కాన్ చేసి పోవాలంట ఇంటికి పోతదంట మెసేజ్ తిన్నారా లేద్ రాలె
వామ్మో ఉమ్ త ప్రాబ్లమే
హు మ్ అది కూడా నార్మల్ మెసేజయితే ఇగ్నోర్ చేశారు వాట్సాప్ మెసేజ్ అంట
వాట్సాప్ అయితే చెక్ చేసుకుంటారుగా
అక్కడ స్వీట్ దగ్గర హనీబి తిరుగుతాంది స్వీట్ దగ్గర హానిబి ఉంది
అవునా అయ్యో ఆ బ్లాంక్ ఇంకేంటి
ఇంకా మీరే చెప్పాలండి
ఏందొ ఉహు
అది ప్యాకెట్ లోపల పోయేటట్టుంది
పోయే వాళ్ళని మనం ఆపలేమండి పోనీలేండి
అమ్మో పెద్ద పెద్ద డైలాగ్స్ అన్ని
బ్లాంక్
బ్లాంక్ ఇంకేమండి
చెప్పండి మీరే
ఏముంది అండి మాములే ఏం చేద్దాం అనుకుంటున్నరు రేపు ఔటింగ్ లో ఏమైనా షాపింగ్ ఏమైనా ప్లాన్ ఉందా
షాపింగ్ అంటే ఏం లేదు జస్ట్ అలా మార్కెట్ తిరుగుదాం ఏమైన మనకి ఆనియన్స్ కాబడుతాయా
ఓనియన్స్ జియో మార్టులో ఫైవ్ రూపీస్ బట్ బయట ఎంత ఉంటదో తెలిదండి ఓ
ఇంగా ఏమైనా మనకు సరుకులు కాబడతాయా అంటే లైక్ ఉప్మా రవ్వ గాని
అవైతే తీసుకొందామండి వీలైతే
ఆ అందుకు
మ్ ఉప్మా రవ్వ తీసుకుందాము మ్యాగీ చూద్దాము ఒకవేళ జియో మాట్లో దీంట్లో కంపేర్ చేసి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుందాం
నెక్స్ట్ ఏమైనా ఆలోచించండి
ఇంక గరం మసాలా
మ్
ఇంకా
మంచిదే షుగర్ తీసుకుంటేంది
కాకపోతే మనం సమ్మర్ లో టీ తాగం కదా వేస్ట్ అయిపోతదా అని
షుగరా కానీ అదేమి యూజే అయితది అని నేను అనుకుంటున్నా
అంటే మనం స్వీట్ చేసుకుంటే యూజైతది
మ్మ్ అట్లా ఎమన్నా స్వీట్ కానీ ఏమన్నా తీసుకుందాం ఏమయితది కొం కాస్ట్ తక్కువనే కదా బ్లాంక్ హుమ్ హాఫ్ కేజీ తీసుకున్న సరిపోతది
ఇంకేమండి మెయిన్ అయితే ఇవే అండి
ఆ ఆ
ఆనియన్స్ చూదాం ఎట్లనో అన్ని ఒకస అన్ని ఇంగ్రీడియంంట్స్ ఒకసారి జియో మార్ట్ లో ఆ కార్ట్ లో యాడ్ చేసి పెట్టి ఫైనల్ అమౌంట్ ఎంతైం తది అక్కడ చూసి అక్కడ అమౌంట్ ఎంతైతదో చూసి కంపేర్ చేసి తీస్కునమ్మండి
ఏవండీ బైటకి వెళ్తానానరకదా
ఆ
ఎగ్స్ కూడా ఉంటే బెటరే అండి చాలా అంటే ఎగ్స్
ఆ అవును చూద్దాం ఒకవేళ అవి ఫీలైతే
ఉమ్ ఉమ్ అవేం వేస్ట్ కావు
ఉమ్ కాబట్టి కాకపోతే
ఆమ్లెట్ వేసుకోవచ్చు ఎ
కర్రీ చేసుకోవచ్చు ఆ అవునండి
హ్మ్మ్ ఇంకా ఒక ట్యాంగ్
ట్యాంగా ఆ
మనం ట్యాంగ్ ట్యాంగ్ ఇంపార్టెంట్ ట్యాంగ్ తెచ్చుకుందాం
హ్మ్మ్ ఉ నోట్ చేసి పెట్టుకుందాం అన్ని
హ్మ్ హ్మ్
చ్చుకుందాం ఇంకేమండి
కాళి మీర
ఏముందండి అన్నీ ఏమైనా ఉంటే అవునండి నైట్ ఆమె మెసేజ్ పెట్టినప్పుడు వెళ్ళి తెచ్చుకోవలి గేట్ పాస్ అప్లై చేసి లెటర్ రాసి పర్మిషన్ తీసుకోవాలండి
ఓకే డన్ చాలా వన్ ఇయర్ తర్వాత పోతున్నానండి బయటికి
నేను కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అండి
అచ్చా చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది ఔటింగ్ కి వెళ్ళడానికి ఉమ్
సరే అండి అయితే ఆ బాయ్
ఆ